హలో బన్నవా
ఆ బన నువ్ బన్నావా
ఏం జెసన్నవ్
ఏం చేయలే ఇప్పుడే రెస్ట్ తీసుకుంటన్న నువ్వు
నేను కాలినే ఊ తిన్నావా
లేదు ఇంకా నువ్వు తిన్నావా
నేను లేదు ఈరోజ్ తో అయిపోయగా కదా నీకు ఫస్టింగు
నిన్నటితోనే లాస్ట్ నిన్ననే లాస్ట్ ఫస్టింగ్ ఈరోజు పండగ
ఆ అవునులే బా జరిగిందా
జరిగింది రేపు మా ఇంట్లో చేసనం
కా
అందుకని ఆ రేపు మా ఇంట్లో చేస్ అందరం ఈ రోజు మేము మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి చెప్పినా కదా వెళ్తామని పండగకి అట్లా వెళ్ళింటిమి ఇంకా వాళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని మా పెద్దమ్మ వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు
ఆహా
వాళ్ళు వెళ్ళాలని ఇంకా భిన్న భిన్న వచ్చేసినను త్రీ కట్ల వచ్చేసినను నేను ఇంటికి నేను మా డాడీ పిల్లి బైక్ లో వచ్చేస్తది మా పిల్లి ఊ పిల్లిని కూడా పెంచుకొని పోయినాం
ఉహు
ఊ మీ వారివి ఎట్ల జరిగింది నినంతా
ఊ బానే జరిగింది ఇంకా మాకు పండగ లేదన్నమాట ఊ అంటే మామూలుగా చేయలేము గా అంటే మా అవ్వ చనిపోందని చెప్పినా కదా ఇంగ సంవత్సరం మద్ హుమ్ సంవత్సరం వచ్చేంత వరకు చేయ్యకూడదు ఇంకా టెంకాయ ఏం కొట్టలే ఊరికే ఇల్లంతా స్ కడుక్కుొనేసి శుభ్రంగా పెట్టేసి ఆ ను వ్ ఇది పొలీలు చేసినాము ఉగాది పచ్చడి చెయలా చేయకూడదని ఇంకా మా ఇంటి ముంద రక్క ఇచ్చింది కింద బానే ఉండాయ్ ఇంకా మా అవ్వ గోరి దగ్గరికి పోయి పూజ చేసుకొని ఆ మార్నింగ్ ఏమన్ రైస్ పప్పు రసము ఏళ్ళిగడ్డ తాలింపు అది చేసింది
అది మీరు బాగా తింటారు కదా లెమన్ రైస్ లోకి ఆ తాలింపు తింటారు
హుమ్ బా తింటాం ఉల్లిగడ్డ తాలింపు ప్ ప్పు లెమన్ రైస్ బాగుంటుంది ప్రతి పండక్కి అదిం ఆ కామనే హుమ్
ఇంగ పచ్చడి ఒటి చేయలేదంతే
ఆ పచ్చడి ఇంకా ఇంట్లో టెంకాయ కొట్టాము అది ఏమో పల్లెం అని ఒకటిేస్తాము లైక్ పండ పండక్కి అంటే దేవునికి అన్నం పెట్టినట్టు అంగ మనం చేసుకున్నటువన్నీ దేవునికి పెడతాము అరిటాకు లో అది పె ట్లేదు
ఆహా
హుమ్ మీ మమ్మీ వాళ్ళు అక్కడే ఉన్నారా మీ ఊర్లో
ఆ ఆహా లేరు మా అమ్మ కూడా వచ్చేసింది అంతే ఇంగ మ డాడి వాళ్ళ సైడే మా డాడీ వాళ్ళ సైడే పోయ్యేది మేము ఇంగ మా అమ్మకి మా మా అమ్మమ్మ లేదు కాబట్టి ఇంగ మా అమ్మా పోదు
ఆ అంతె లే
ఇంగ మ తాతున్నాడు మా తాత మ్మ్ మా తాతున్నాడు మా తాత ఇంగ వాళ్ళ కొడుకుల దగ్గర వెళ్తాడు పండక్కి మళ్ళ వచ్చేస్తాడు
ఆహ
హుమ్ మా తాత మా మా అవ్వ లేకున్నా కూడా మా నేటివ్లనే ఉన్ ఉండి ఒక్కడే ఉండి అన్నం చేసుకుంటాడు మార్నింగ్ మార్నింగే చేసేసాడు మూడు పూట్ల అన్నిీ మ తాతనే చేసుకుంటాడు ఆ కానీ మా తాతకి లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఏమో పని చేయదు
ఆహ
అంటే ఒక్కసారి అల్లినేడుగాయలు ఉంటాయి కదా ఆ చెట్ల నుంచి పైనించి పడిపోయినాడు
ఓ
అది కొంచెం పని చేయరంత లెఫ్ట్ హ్యాండ్ తోనే
మ్ హు
అట్లా ఉన్నా కూడా
తాత వాళ్ళది ఎక్కడ అంటే మదనపల్లి సైడేనా
ఆహా లేదు మా ఫస్ స్ట్ మా అమ్మ వాళ్ళది మా డాడీ వాళ్ది ఇద్దరు అదే ఊరు
ఆ అవునా
మా మా అమ్మ వాళ్ళు ముందు నించి ఉన్నారు అంటే మా డాడీ వాళ్ళు కూడా చిన్నప్పటి నుంచి అక్కడే తేట్టులో ననింది
ఉహు
మా నానమ్మకి పెళ్ళైన్ తర్వాతా టెట్టు షిఫ్ట్ అయినారు వాళ్లు యాక్చువల్లీ కొత్తకోట మాన్నానమ్మ వాళ్దే
ఆహ
ఉమ్ అస్సల్ మా నానమ్మనే దెల్సా మా అమ్మకి టీచరు చిన్నప్పుడు
ఓహో మీ నానమ్మ టీచరా
ఆ టీచర్ ఏ ఇప్పుడు కూడా మా నానమ్మకి పెన్షన్ సిక్స్టీటు సెవెంటీ కే వరకు వస్తుంది మంత్లీ మంత్లీ
ఆహ
ఉమ్ ఇంకోటి ఏమంటే ఉమ్ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కనే మా నానమ్మ వాళ్ళు స్కూల్
మీ అమ్మమ్మ వాళ్ళింటి పక్కన ఆహ
ఉమ్ మా నానమ్మను మా అమ్మమ్మ మంచి దోస్తు లు అన్మాట మన్నొచ్చి మా అమ్మ వాళ్ళ అన్నా ఉంటాడ్ అన్న వాళ్ళు ఉంటారు వాళ్ళు మా డాడీ వాళ్ళు మంచి దోస్తులు చిన్నప్పన్నించి కానీ మా అమ్మ వాళ్ది లవ్ మ్యారేజ్ కద అరేంజ్ మ్యారేజు
నేను అట్లే అనుకుంటానా లవ్ మ్యారేజ్ ఏమో అని
కవరెంజ్
అహా
అంతేనా నిన్న అంతేనా చేసింది పండగ మళ్ళ ఏం లేదా రిలేటివ్స్ వాళ్ళు ఎవరు రాలేదా
ఆ ఇంకా మా బాబాయ్ వాళ్ళు గుర్రంకొండ లో ఉంటారని చెప్పిన గదా హు వాళ్ళు వచ్చినారు మా పిన్ని మా బాబాయ్ ఇంకా మా చెల్లె వచ్చినారు ఉమ్ గోరీ దగ్గర అప్పు చేసుకొని మా బాబాయ్ యెళ్ళిపాయా తినేసి ఇంకా మా పిన్ని మా చెల్లె ఉండ సాయంత్రం వరకు
ఊమ్
అంటే మేము దేవునికి పూజ చేయగూడదు సంవత్సరం ఎంతవరకు మా అవ్వకు మాత్రమే పూజ జేయాల
ఆహా ఏ దేవునింగ్ కూడా చేయకూడదా
ఉమ్ హూ ఎవరికి చేయకూడదు
ఉమ్
ఉమ్
అంటే ఇప్పుడు దీపాలు అవన్నీ పెడతా ఉంటారు కదా
ఆ ఉం దీపాలు పెడతాం అంతే కానీ టెంకాయి కర్పూరం అవన్నీ పెట్టం ఓన్లీ దీప్ పలు పెడతం అంతే
పదేకదా బయటకి వెళ్ళచ్చా
ఆ ఎక్కడికైనా వెళ్ళొచ్చు అక్కడి ఎక్కడికైనా వెళ్ళొచ్చు కానీ ఆడ దేవుడికి టెంకాయ గొట్టగూడదు మళ్ళా
ఊహు
అట్లా వెళ్ళచ్చే వెళ్ళచ్చు మా అన్న కూడా తిరుమలకి పోల్లా అనుకున్నాడు కానీ టెంకాయ కొట్టి లే ఏం చేయలేము అందుకని వెళ్ళ
మీ ఊర్లో జరగదా తిరునాలా
మా ఊర్లో జరుగుతాది మా ఊర్లో మేలో అనుకుంటా జరిగేది
మా ఊర్లో రెండు జరుగుతాయి ఓహో ఆ తెట్టు తిర్నాల్ ఒకటి గంగమ్మ తిరునాల్ ఒకటి పిలిచుకొని పోతాలే ఈసారి మా మా తిరునాలకి
ఓ నందిని వా లిల్లయితే కడుతారు మా ఊరు లో ఏదో వొంక పది ఏ ఏడు ఎనిమిది ఊర్లు ఉంటాయి వాళ్ళందరికీ ఒకటి ఈ తీర్న ల ఎవరవరు కడతారు కట్టేదయితే కానీ అంత బాగుండదు
ఆ టీలు అవేం దాగరు ల మేల అయితే
ఆహా అవన్నీ ఏం లేదు
మా మా ఊర్లో పెద్ద తేరు ఉంది అసలు మా అమ్మ వాళ్ళ ఇంటి అపోజిట్ లోని స్కూల్ అని చెప్పిన కదా పక్కన దానికి ముందరే తేరు పెట్టేది లాగుతా ఉంటారు అసలు ఎట్లా లాగుతారు ఎంతో మంది అసలు కింద పడి ఎంత దెబ్బలు తగిలించుకుంటారో ఏమో
అక్కడ గంగమ్మక ఆడ జాతర జరిగేది
అది ఒకటి వచ్చి గంగమ్మ తిర్నాల్ అన్ జరుగుతుంది ఒకటి తేట్టు తిర్నాల్ అది ఎవరికి చేసారో నాకు తేల్ద్ తెట్టుది ఇంకోటి వచ్చి గంగమ్మ ఫస్ట్ గంగమ్మ తిర్నాల్ లా చేసేస్తాడు దానికి ఒక టెన్ టు థర్టీన్ డేస్ కి తిట్టు తీర్నాల చేస్ తరు మల్ల ఉ మంచి చేస్తారు
అనీ చేస్తారు తెల్సా చాలా చోట్ల కానీ మా ఊర్లోనే ఇట్లుంది
ఫేమస్ తెల్సున మా ఊరు తిరునాల
ఆహు
ఫస్ట్ సిటిఎం తిర్నాల మళ్ళ కదిరి తేరు ఏందో ఉంటారు కదా దాని తర్వాత మా ఊర్దే
ఇప్పుడు సిటిఎం అయిపోయింది ఇంకా కదిరిది అయిపోయినాక మీది
అంటే ఇగ వస్తుంది ఏప్రిల్ మే అట్లా జూన్ ఇప్పుడు వస్తుంది ఎప్పుడో మేబి అట్లా వచ్చేస్తుంది హ
ఇంకా గేట్ రిజల్ట్స్ వచ్చినై చుసుకున్నావా
ఆ ఏం వచ్చినాయి ఈ పాజిటివ్ల్ వచ్చినయి సాలు సిక్స్ పాయింట్ త్రీ త్రీ వచ్చినై నాకి
ఉహు నాకు ఫోరేమో వచ్చినాయి
ఉమ్ అసలు ఏంద ఏం రాసినల్ అసలు ఇంట్రెస్ట్ కూడా లేదు రిజల్ట్స్ వస్తాయని చూడ మాది మా అక్క చూసి చెప్తే పోనీగా అదొక రిజల్టే రా అనుకుంటి
మా క్లాస్ లో చెప్పలా నేను ఎప్పుడు ఉంటారు చూడు యెల్ ఎ మా క్లాస్ చెప్పినా కదా
ఆ ఆ
వాళ్ళిద్దరు అనేసి ఇద్దరుకి దేమో తెలి ఒక పిల్లాడు క్వాలిఫై అయినాడంట
అప్పా నియంపో సంతోషం
ట్వంటీ టిక్స్ విను జనరల్ కి ట్వంటీ సిక్స్ అడా పాస్ కరెక్ట్ గా అయినాడు
ఆ
మళ్ళా మాకు ఫ్రెండ్ వల్ల కాలేజీ వేరే కాలేజీలో మన కాలేజ్ కాదు ఆ కాలేజ్ లో వేరే పాప ఇ వేరే పాప ఆ పాపకి ఆల్ ఇండియా ర్యాంక్ టూ థౌసండ్ వచ్చిందంట
ఓ యమ్మా
అది ఇక్కడంటే కానీ ఏమ అంటనులో అది
ఆహా
నేన్షాక్ అయితే ఇ దవ నీ ట్రిప్ థౌజండ్ ఉంటే చూడు ఎంత కష్టపడి చదిందా బాబా
మన ప్రాక్టీస్ చేసినా నా నేను నే నాకు చెప్తాను ఎంత ప్రాక్టీస్ చేసినా నాగైతే రాదు అనిపించేసా నా
అవునా ఏమో చూడాల మనము ప్రయత్నించలే కదా ఒకవేళ ప్రయత్నించి ఏమో తెలీదు ఆపిల్ అయితే ఫస్ట్ ఇయర్ నుంచి ఫోకస్ గానే ఉందంటా
ఇంకేమి ఇంట్లో అందరుూ బాన్న
బాగున్నాడు సరే అయితే ఉండు మలా చేస్తా
ఉ సరే మ
ఆ బాయ్